హలో
ఎలా ఉన్నావ్
నేను బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావ్
నేను కూడా బాగున్నాను నిన్న మా కజిన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళాం
అయ్యో ఏమై
అవు ఏమి సీరియస్ కాదు ఫీవర్ వచ్చింది డాక్టర్ చెక్ చేసి మెడిసిన్స్ ఇచ్చారు అంతే
అది మంచిది హాస్పిటల్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా
ఆ అవును ఒక సిటీలో హాస్పిటల్స్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది అందరికి ఫెసిలి తీసు కూడా ఏముండవు
నిజమే చిన్న హెల్త్ ఇష్యూ నుండి పెద్ద సర్జరీస్ వరకు హాస్పిటల్స్ అవస
నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయ్యావా ఎప్పుడైనా
చిన్నప్పుడు అడ్మిట్ అయ్యా నాకు ఆ సీరియస్ గా వైరల్ ఫీవర్ వచ్చి నిండింది ఇప్పుడు వెళ్లి జాయిన్ అయ్యాను అప్పుడు చాలా భయం వేసింది నాకు
ఓ అప్పుడు భయం వేసిందా నీకు
కొంచెం ఎస్పెషలీ ఇంజెక్షన్స్ చూస్తే చానా భయం అప్పుడు చానా ఏడ్చేదాన్ని.
హమ్మో నాకు ఇప్పటికీ ఇంజెక్షన్స్ అంటే భయమే లే.
నాకు కూడా, నర్స్ సిరింజ్ తో వచ్చినప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుంది. గట్టిగా ఏడ్చ ఏడ్చడం స్టార్ట్ చేశాను.
కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళందరూ పేషెంట్స్ కోసం కష్టపడతారు కదా?
అవును కరెక్టే డాక్టర్స్, నర్సెస్, వార్డ్ బాయ్స్, క్లీనర్స్ అందరికి రెస్పెక్ట్. టుండాలి
కోవిడ్ టైం లో వాళ్ళందరూ ఎంత హార్డ్ వర్క్ చేశారో కదా!
అవును చాలా మంది డాక్టర్స్, ఫ్యామిలీస్ ని కూడా కలవకుండా డ్యూ. డ్యూటీ చేశారు పాపం కదా! మన కోసమే వాళ్ళంత కష్టపడుతున్నారు.
అవును అప్పుడు హాస్పిటల్స్ చాలా బిజీగా ఉండేవి, ఎక్కడ చూసినా ప్రతి హాస్పిటల్ లొ. లో ఫుల్ పేషెన్స్ ఉండే వాళ్ళు
అవును నిజమే బెడ్స్ దూర దొరకడం. కూడా కష్టం అని న్యూస్లో చూసాం కదా మేము!
అవును ఇంకా, నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం నోటీస్ చేస్తావు?
నేను ముందుగా హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు క్లీన్లీనెస్ చూస్తా, అక్కడ ఆ హాస్పిటల్. టల్ క్లీన్గా ఉందా? ఆ ఉంటే కాన్ఫిడెన్స్ గా ఉంటది కదా మనకం. దరికి వెళ్లేకి
అవు ను సేమ్ నాది అదే రియాక్షనే ఇంకా రిసెప్షన్ ఏరియా కూడా ఆర్గనైజడ్ గా ఉండాలి.
ఆ డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు నాకు కొంచెం నర్వస్గా ఉంటుంది.
మ్ ఎవరో కానీ మంచి డాక్టర్ పేషెంట్ ని కామ్ గా ఫీల్ చేయిస్తారు.
ఎగ్జాక్ట్లీ స్మైల్ తో మాట్లాడితే హాఫ్ టెన్షన్ తగ్గి. పోతది కదా
పీరియాటిక్ వర్డ్ అయితే చాలా క్యూట్ అనిపిస్తుంది చిన్న, చిన్న పిల్లలు వస్తారు ఎంత క్యూట్ గా. ఉంటారు కదా వాళ్లందరూ
అవును కానీ ఎందుకు
అక్కడ వాల్స్ అన్ని కార్టూన్స్ తో డెకరేట్ చేసి ఉంటారు. పిల్లల అట్రాక్షన్ కోసం పిల్లలు ఏడ్చ, కుండ ఉండడానికి అన్ పిల్లలోస్తే బాగా ఎంజాయ్ చెయొచ్చు అని చెప్పి.
హా హా ఆ అవును పిల్లలు భయపడకుండా ఉండటానికి కదా? బావుంటది
ఇంకా హాస్పిటల్ కెఫిటేరియా గురించి ఏమనుకుంటున్నావు.
కొన్ని హాస్పిటల్స్ లో ఫుడ్ బాగుంటది, కొన్ని ప్లేసెస్ లో యావరేజ్ ఉంటుది ఇంకొక కొన్ని హాస్పిట. ల్స్ లో బాగుండదు.
హు అదేమో నిజమే లే కానీ పేషెంట్స్ కి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి కదా?
అవును రికవరీకి ఫుడ్ కూడా ఇంపార్టెంట్. లేకపోతే ఇంకా వేరే డిసీజెస్ కూడా రా, అవచ్చు
ఇంకా ఎమర్జెన్సీ వార్డు గురించి విన్నావా
ఆ విన్నాను ఎమర్జెన్సీ కేసెస్ డైరెక్ట్ అక్కడే ట్రీట్ చేస్తారు అంట కదా
అవును ఇంకా డాక్టర్స్ అక్కడ ఫాస్ట్ డెసిజన్స్ తీసుకోవాలి
చాలా ప్రేజర్ ఉంటది వాళ్ళకి పాపం
నువ్వు డాక్టర్ అవ్వాలి అని ఎప్పుడైనా అనుకున్నావా
చనా సార్లు అనుకున్న చిన్నప్పుడు అనుకున్న వైట్ కోట్ చాలా నచ్చింది నాకు ఆ డాక్టర్గా వర్క్ చేయ్యాలి అని చెప్పి చాలా డ్రీమ్స్ ఉన్నిన్నాయి నాకు
సేమ్ నా కూడా అలానే ఉంది నా డ్రీమ్స్ చిన్నప్పుడు
అవును కానీ చానా మెడికల్ స్టూడెంట్స్ చాలా ఇయర్స్ పడుతాయి కదా అది కాక అమౌంట్ కూడా చాలా ఎక్కువ పడుతది
అవు చాలా డెడికేషన్ కావాలి మరి చానా ఎంత కాన్సంట్రేషన్ పెట్టి చదవాలి అంటే మెడికల్ స్టడీస్ అంటే ఏం తమాషా అనుకున్నావా చాలా అంటే చానా ఉంటుంది దాంట్లో చదివేకి
అవును నిజమే నర్సెస్ కూడా డాక్టర్స్ లాగా ఇంపార్టెంట్ ఇంజెక్షన్స్ వేస్తారు మాకేమ ఏం కావాలో అన్ని చూసుకుంటారు కదా
అవును నిజం చెప్తున్నా ఇంకా పేషెంట్స్ ని ఎక్కువ టైం కేర్ చేసేది నర్సెసే కదా
నేను హాస్పిటల్ లో ఒక నర్స్ ని చూశాను చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతది ఎంత మంచిదో అందరితో బావుంటది
అలాంటి వాళ్ళని చూస్తే రెస్పెక్ట్ పెరుగుతుంది కదా
అవును హాస్పిటల్స్ లో టెక్నాలజీస్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అయ్యాయి కదా
అవు అవున్ ఇంకా అడ్వాన్స్డ్ స్కానర్స్ అంట ఎంఆర్ఐ అంట సిటీ స్కాన్స్ అంట అన్ని ఉన్నాయి ఎంత రకరకాల టెక్నాలజీస్ వచ్చేసినాయంటో ఈ మధ్య
టెక్నాలజీ వల్ల డిసీజెస్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తున్నారు అంతా మన మంచికే
అది ఇంకా చాలా మంచి డెవలప్మెంట్ కదా
అవును బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు
బ అవి చాలా యూస్ఫుల్ ఇంకా బ్లడ్ ఎమర్జెన్సీలో లైఫ్ సేవ్ చేస్తుంది
అవును నిజమే ఎగ్జాక్ట్ గా డాక్టర్స్ డోనర్స్ చాలా గ్రేట్ అసలు
అవునుకా ఆర్గాన్ డొనేషన్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ కదా
అవును చాలా మందికి న్యూ లైఫ్ ఇస్తది
ఇంకా హాస్పిటల్లో వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేయడం బోరింగ్ గా ఉంటుంది కదా
అవును అదేమో నిజమే ఎస్పెషలీ డాక్టర్స్ లేట్ అయితేగనా అలా చానా ఇద అవుతుది చానా పేషెంట్స్ ఉండాలి కదా
ఇప్పుడు మొబైల్ యూస్ చేస్తూ టైం పాస్ చేసేస్తాం
లేదా మ్యాగ్జినైజ్ చేస్తాము చదివేస్తాము ఏదనా బుక్స్ చదువుకుంటా అలా కూర్చు
ఇంకా హాస్పిటల్స్ లో సైలెన్స్ మెయింటైన్ చేయ్యాలి అది కంపల్సరీ కదా
అవును నిజమే కదా ఎందుకంటే పేషెంట్స్ రెస్ట్ తీసుకోవాలి కదా వాళ్ళకి సౌండ్స్ సేమ్ రాకూడదు కదా
ఇంకా మెటర్నిటీ వార్డు అంటే నాకు హ్యాపీ ప్లేస్ లా అనిపిస్తుంది
అవునా నిజమా ఎందుకు
అక్కడ న్యూ బేబీస్ బర్త్ అవుతారు చాలా జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది కొత్త కొత్త ఎన్వైరమెంట్ ఉంటుంది
ఆవును నిజమే ఫ్యామిలీ మెంబెర్స్ ఫేసెస్ లో హ్యాపీనెస్ ఉంటది ఇంకా చాలా బాగుంటది
హాస్పిటల్ లో ఫస్ట్ ఎయిడ్ సెక్షన్ కూడా ఇంపార్టెంట్ అంటే అనిపిిస్తంది ద నాకైతే
ఆ అవు ను నిజమే కదా ఎందుకంటే చిన్న ఇంజురీస్ కి కూడా ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇస్తారు కదా
ఇంకా స్కూల్స్ లో కూడా ఫస్ట్ టైం నాలెడ్జ్ ఉండాలి
డెఫినెట్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో హె హెల్ప్ అవుతది కదా మనకే కదా
ఇంకా నువ్వు హాస్పిటల్స్ పెల్ గురించి ఏమనుకుంటున్నావ్
హా హాస్పిటల్ స్మెల్ అంటే వెంటనే హాస్పిటల్ గుర్తొస్తుది నాకు
సేమ్ నా కూడా
కానీ అది క్లీన్లీనెస్ ని ఇండికేట్ చేస్తుంది కదా
ఆ అవును నిజమే
ఏమో చూద్దాం ఫ్యూచర్ లో హాస్పిటల్స్ ఇంకా మోడరేట్ అవుతారు అనుకుంటున్నా
రోబోట్స్ కూడా యూజ్ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడే
అవును ఏఐ సచ్చాయి టెక్నాలజీ ఎంత పెరిగినా డాక్టర్స్ ప్లేసెస్ ఎప్పుడూ స్పెషలే
అది ఏమో కరెక్ట్ హ్యూమన్ కేర్ ని రీప్లేస్ చెయ్యలం కదా ఎంత ఎంత టెక్నాలజీ ఎ ఇంత ఏ అఐ వచ్చినా కూడా ఒక ఒక మనిషిని కేర్ చేయడం అంటే అది ఒక వేరే మనిషి వల్లే అవుతుంది
హాస్పిటల్ మనకి హెల్త్ ఇంపార్టెన్స్ గుర్తు చేస్తాయి
ఆవును హెల్ది లైఫ్ టేల్ ఫాలో చేస్తే హాస్పిటల్ విజిట్ తగ్గుతాయి మాగులు కూడా
అవును నిజంమే మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తాగాలి హెల్త్ ఫుడ్ తినాలి ఎక్ససైజ్ చేయాలి వీటి వల్ల మనకు డిసీజెస్ ఏమన్నా ఏమన్నా ఉ అప్పుడే కూడా తగ్గుతాయి కదా
త అవు ఇవే బెస్ట్ మెడిసిన్స్ మెయిన్లీ హల్దీ ఫుడ్ మెయిైన్ చేస్తూ వాటర్ ఎక్కువ తా టు ఎక్సైజ్ చేసుకుంటూ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ అనే అనేది మన హెల్త్ అనేది కూడా బాగా ఉంటుంది
ఆ అవును అదేమో నిజమే నేను టోటల్గా అగ్రిీ చేస్తున్నాను
మరి నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా హాస్పిటల్కి అడ్మిట్ అయ్యావా
అవును చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుది నేను చాలా సార్లు అడ్మిట్ అయ్యాను
నీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడమా
అంటే ఇంట్రెస్టింగ్ గా ఏమిండదు నెక్స్ట్ టైమ్ డాక్టర్స్ గురించి స్పెషల్ కన్వర్సేషన్ చేద్దాం తాము వింటాను మాట్లాడతాను
ఉమ్ ఇంకా తిన్నావా
ఇంకా లేదు నువ్వు తిన్నావా
లేదింక తినాలి మా ఫ్రెండ్ వస్తుంది అని చెప్పింది తన కోసం వెయిట్ చేస్తున్నా నువ్ నువ్వు ఏమి ఇంక తినలేదు
ఏంలే ఆకలి కాలే ఇప్పుడే బ్రష్ చేసా వెళ్ళి తినాలి ఇప్పుడు
ఓ అవునా మా ఇంట్లోల చెప్ పాతి చేసారు మీ ఇంట్లో ఏం చేసారు
మా ఇంట్లో లెమన్ రైస్ చేసారు
ఓ అవునా ఉమ్ సరే అయిత్ అయితే ఇంకా నెక్స్ట్ టైమ్ ఇంకా స్పెషల్ గా మాట్లాడుకున్నాం డాక్టర్స్ గురించి
ఆ సరేలే జాగ్రత్త
ఆ సరే అయితే బాయ్
బాయ్